ఆ అండి
ఏం చేత్తాళ్ళు
ఏం లేదు ఏం చేస్తారు మీరు
ఏం నే లే తిన్నార
వినబడాట్లే వాయిస్
తిన్నార అన్నం
ఆ తిన్నాం మీరు
తిన్నాం ఏం కర్రీ
చ్ వాయిస్ కట్ అయితాంది వినడట్లే
ఏం కర్రీ చేసిల్లు
హలో
హలోయ్ వినబడతండా ఇప్పుడు
ఒక్కొక్కసారి కట్ అయితాంది
ఆ సిగ్నల్ లేనట్టుంది ఏం కర్రీ చేసిల్లు
ఇంద
ఉమ్ ఏం కర్రీ
ఎగు మీది
మాది టమాట సొరకాయ్
ఆహా ఏం జేతన్ మరే
ఏం లే నిన్న టమాటాలు ఇక్కడ మా కడ సంత జరిగింది మార్కెటు
ఆహా పోయినా
పొయి దేచ్చిన
ఇవల్ నా ఎప్పు నిన్ననా
ఆ నిన్న నిన్న పె గురువారం రో జు మా కాడ సంత జరుగుతది బా
మీ ఊర్లోనేనా పక్కక మీ ఊరేనా
ఉమ్ ఉమ్ జరుగుతది అక్కడికి పోయి తెచ్చిన
ఆహా
ఉ
మా దగ్గర శుక్రవారం జరుగుతుంది ఇవాలే
హ్మ్ మంచిగా అన్ని రకాల కూరగాయలు వచ్చినాయి
ఆ ఒక రోజు పోతేగా బారా ఈసర్ పండగ్ తీసు కోచు
హ్మ్
ఒక కాస్ట్లో దొరుకుతాయి కదా
ఉమ్
అదే రోజీ రోజ్ తీసుకోవాలంటే ఎక్కువ బిల్లు పడదంటేది కయికి దొరక కూడాడా
ఒకటేసారి వారానికిసారి పడ తీసుకోవచ్చు
ఆ అదే బెటరు
అంటే అన్ని రకాల కూరగాయలు ఉంటాయి ఎది కావాలన్నా మనం ఫెష్గా ఉ అంటే రైతులే పండించి
మార్కెటింగ్ ఎతురా
ఉ
ఎక్కువ శాతం పండించిన వాళ్ళే పట్కొస్తారు ఎవరో కొంతమంది మళ్ల వేరే దగ్గర అమ్మటలు కొంతమంది ఉ
ఉంటారు ఉ రైతులు మంచిగా మళ్ళీ కొంచెం తక్కువ గుడి ఇస్తారు
ఆ ఆ వాళ్ళ ఇచ్చింది కాబటికి కొేను తక్కువనే దొరుకు ంట
బేర మాడి కూడా తీసుకు కోచ్మ
ఆ
ఫ్రెష్గా వాళ్ళు దగ్గరుండి పండించుతారు
హ్మ్ అనుకున్న మా ఇట్ల చాలా వరకు దొరుకుతాన్నాయా అంటే ఒక వేళ పశువులు కాలన్నా
ఆ అదే ఏం లేదు ఓన్లీ కూరగాయాల
పశువులు కూడా అంటే అమ్ముతారు కదా మేకలు
అది పెద్ద పెద్ద సంతల అయితే తే ఇది ఓన్లీ కూరగాయలకు సంబంధించి
జరిగితే
ఆ అక్కడ అన్ని ఉంటాయి ఆ పది మేకలు గొర్రె లు బర్లు బర్లు ఎడ్లు
కోళ్లనీ కరెంట్ కోళ్లనీ కూడా చాలా
అమ్ముతారు ఊ ఇది ఓన్లీ ఊల్లనే కాబట్టి ఆన్లీ కూరల్ ఇలా మార్కెట్ లాగానే జరుగుతంది ఊ ఊ ఏమైనా బట్టలు కొన్ని కొన్ని ఊర్లలా బట్టలు పూరాద్
ఆ అన్నీ తీర్ల కూరగాయలు పశువులు కాని బట్టలకు సంబంధించిన అయి గాని
ఊ మళ్ళీ పండ్లు పండ్ల బం లు
ఆ పండ్లు కూడా
ఊ ఇవన్నీ జరుగుతాయి మా దాంట్లో ఏమైనా ఒక కూరగాయలు
కూరగాయలేనా ఓన్లీ
పండ్లు గు వస్తాయి అప్పుడప్పుడు
అహా
ఊ పెద్ద పెద్ద మార్కెట్లలో అయితే చానా రకాలు దొరుకు ఊ చానా రకాల్ గాడిద అమ్ముతరు ఊ ఒక్కొ ఊర్లో ఒక్కొక్క వారం జరుగు
మళ్ళీ ఆ ఆ ఊరు న్ని బట్టి కూడా అంటే చిన్నగా జరిగితే చిన్న చిన్న వస్తువుల వరకె దొరుకుతాయి
ఊ కూరగాయాలా అంగడి జరిగే వేరుంటది పెద్ద
ఉన్నాయంటే పెద్ద పెద్ద అంగళ్ళ దగ్గరకి పోయే కదా ఆ ఆ వద్దన్నగాని మే
కాలు గా దోర్
దొరుకుతాయి అవును ఏం అన్న మన ఊళ్ళలో జరిగే అంగల్లో అయితే ఓన్లీ కూరగాయాల వరి ఏ
ఊహు తీసుకోవచ్చు మళ్ళీ అట్లనే బయట మా బేలు పల దగ్గర కొంటే కొంచెం ఎక్కువ పడతది రేట్
ఆ అవును
ఊ ఏది మనం అంగడి పోయి మన చేతులతో తీసుకొని
అయితే మీరు నిన్న మేము ఇవాళ పోవాలి ఈవినింగ్ కుదిరితే పోవాల అనుకుంటున్నా అని ఫ్రీగా ఉంటే ఆ శుక్రవారం అంగడి మా ఊర్లో ఏం కాదు కొంచెం పక్కకే ఇగ
ఉహు అన్ని వస్తాయా
అన్నీ ఏముండవు ఇది సేమ్ గ్రామంలో కే కొంచమే పెద్దది కాదు ఓన్లీ కూరగాయాలు ఫ్రూట్స్ తే ఇగ
ఉహు
కా హు పెద్దగా జరిగే అంగడి అయితేనేమో మంగళవారం రోజు నడుపుతారు అక్కడ అన్ని తీ అన్ని తీలే దొరుకు
తో ఒక్కొక్క ఊర్లో
ఆ మళ్ళ అది కొత్తగా స్టార్ చేస్ టిరు ఇక్కడ మా ఊరు దగ్గరే అందుకే కొంచెం చిన్న అంగడి
స్టార్ట్ అయింది ఒక ఊరే కదా అని
చిన్నగా చిన్నగా ఓకే
ఆమ ఉ అదే సిటీ అయి ఏ పెద్ద పెద్ద ఊళ్ళ అంటే చుట్టూ పది ఊర్లు వచ్చే వాటికైతే ఆ అన్ని రకాలుగా అమ్ముతా హు
ఎవరెవరు వెళ్ళి మర మీ ఆడవాళ్ళ అందరూ వెళ్ళా మీరు ఒక్కరు వరకే పోయేచ్చిన
అ అలిసిపోయిన
అందరు కలసి పోతార మరి కొంచెం దూరం కాబట్టి కి బైక్ మీద పోయి రావాలి మేమిద్దరమే పోయేస్తాం మా వాడు ఇంకెవరు ఏ పోయినా ఎవరు ది వాళ్ళ వరికే
అది కొంచెం దగ్గరనే పోయి తీసుకొని వచ్చినా అప్పుడు తెచ్చుకుంటేనే వారానికి సరిపడా వస్తాయి మళ్ళీ ఈ మధ్యలో ఎవరు అమ్మరు అమ్మరారు మళ్ళీ ఇబ్బంది అయితది
ఊ మల్ల అమ్మరారు దొర గౌవుణ
దొరకవు మళ్ళీ పోవాలంటే మళ్ళీ పక్కకుూరు ఇవే తెచ్చుకోవాలి అవైనా మళ్ళీక్వ ఎక్కువ రేట్ మీరు ఎక్కువ కూరగాయలు తెచ్చుకుంటార దుకాన్ కిరాణం సామాన్ ఎక్కువగా పండుపో కూరగాయలు ఎక్కువ తెచ్చుకుంటార దుక్కిరాన సామాన్తోనే వండుకుంటారా
కూరగాయలు ఎక్కువ తెచ్చుకుంటాం కిరాణ సామాన్ లే ఇ ఉంటే పప్పుూలే ఉంటాయి గా హార్ట్ తోటి మాములు ఎవరకు తినరు కాద్ ఆది ఈగ ఎక్కువ వెజిటబుల్స్ే తేతా
సారీ తే చుకుంటారు వారానికి సరిపడనా పది రోజులలకు ఈన
ఆ వారానికి సరిపో సరిపోయటట్టు ఒకసారిే తెస్తాం మళ్ళీ అంగడి రోజు మళ్ళీ పోతాం
వారాన్ని సరిపడా తెచ్చుకుంటేనే పొద్దున సాయంత్రం అఐదు జర సరిపోతు
ఇంకా రోజు రోజు తీసుకవళ్ాలంటే కుదరదు మా దగ్గరికి అమరా రు
అమ్మరారు మళ్ళీ బయటికి పోయి తీసుకోవాల అన్నా గానీ బయటి పోయి తీసుకోవాల అన్నా గాని రేట్ ఎక్కువ పడ్ వది మనకు తీసుకోరాదు మళ్ళీ